హాయ్ మేగనా ఎలా ఉన్నావు
నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్
ఓ నేను చాలా బాగున్నాను ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు ఖాళీయే వీకెండ్ ఫ్రీయేనా నువ్వు
ఆఫ్రిఎ ఉన్నా నువ్వు
ఫ్రీ యే అయితే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేద్దామా
నాయిస్ఐడియా విజయవాడ అంటే కనకదుర్గ టెంపులే కదా
అవును కనకదుర్గ టెంపుల్కే వెళ్లాలి అనుకుంటున్నా నువ్వు ఏమంటావు మరి వెళ్దామా
సూపర్ నేను చాలా రోజుల నుంచి వెళ్ళాల అనుకుంటున్నా క్రౌడ్ ఎక్కువ ఉంటద అక్కడ
వీకెండ్స్ లో కొంచెం ఉంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మేనేజ్ చేయొచ్చు
ఓకే ఇంకా విజయవాడలో ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయడానీకీ ఉంటుందా
ఆ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళొచ్చు ఈవినింగ్ టైమ్ లైట్ చాలా బాగుంటాయి
ఓకే ఇంకా విజయవాడలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా
ఇంకా అంటే ఇంకా టెంపుల్సే ఉన్నాయి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా మంగళగిరి ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది
వావ్ నైస్ అయితే ఫొటోస్ కి ఇంకా మనకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్ అనిపిస్తుంది నాకైతే
అవును ఇంకా భవానీ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది
అక్కడ బోటింగ్ ఉంటుందా మరి
ఉంటుందంట చిల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్లో
ఓకే టెంపుల్ దగ్గర ఏమైనా షాపింగ్ చేయడానికి వీలు ఉంటుందా అంటే షాప్స్ ఏమైనా ఉంటాయా అక్కడ
చిన్న చిన్న షాప్స్ ఉంటాయి బ్యాంగిల్స్ పూజ ఐటమ్స్ అట్లా శారీస్ అ
అవునా ఎట్లా ఉంటాయి రేట్స్ అక్కడ
ఎఫోర్డబుల్ గానే ఉంటాయి
గురించి ఏమనా అంటే ఫుడ్ ఎట్లా ఉంటది
ఫుడ్ కొంచెం స్పైసీగా ఉంటుంది సో మన మీల్స్ ట్రై చేయచ్చు
అబ్బా నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం
నాక్కూడా మరి ట్రావెలింగ్ ఏలా బస్ లేదా ట్రైన్ ఏమంటావు
ట్రైన్ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా బస్ అంటే అవ్వదు
ఓకే మరి బుక్ టికెట్స్ బుక్ చేద్దామా
స్టే అవసరమా లేదా వన్ డే ట్రిప్ సరిపోతుందా దానికి
ఎర్లి స్టార్ట్ అవుతే వన్ డే లో వెళ్లేసి రావచ్చు లేదు అంటే వన్ డే మనం స్టే కూడా బుక్ చేసుకోవచ్చు
అయితే పర్ఫెక్ట్ మరి ఇంకేంటి మార్నింగ్ టెంపుల్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ బ్యారేజ్ అండ్ ఐలాండ్
పక్కా ఇదే ప్లాన్ ఫిక్స్ చేసేద్దాం మరి
డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా టెంపుల్ కి మరి అంటే స్పెసిఫిక్గా ఉంటాయి కదా కొన్ని టెంపుల్స్ కి సో దానికి ఏమన్నా ఉంటుందా
టెంపుల్ కాబట్టి ట్రెడిషనల్ అయితే బెటర్ బట్ సింపుల్ గా ప్లాన్ చేద్దాం నువ్వేం వేసుకుంటావు హా అవును సారీ అయితే సెట్ ఫొటోస్ కూడా బాగా వస్తాయి
వా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నేను ఆల్రెడీ
వచ్చేస్తే మనం ప్లాన్ చేసి వెళ్ళిపోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు
పక్కా పక్క మంచి ట్రిప్ ఉంటుంది అసలు
మన ప్లాన్ లో ఇంకేమైనా ప్లేసెస్ యాడ్ చేద్దామా వరి
చెప్పు ఇంకా ఎక్కడికి వెళ్ళొచ్చు నీకు తెలిసి ఉంటే
అంటే మనం ఇప్పుడు త్రీ ప్లేసెస్ అనుకున్నాం కదా దానికి మంగళగిరి టెంపుల్ కూడా యాడ్ చేద్దాం విజయవాడ దగ్గరలోనే ఉంటుంది అది
ఓ పానకాల నరసింహస్వామి టెంపుల్ కదా అక్కడ స్పెషల్ ప్రసాదం ఉంటుందని విన్నాను
అవును అది చాలా బాగుంటుందంట బెల్లం పానకం వేసి చేస్తారంట
ఓ ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా ట్రై చేయాలయితే ఒకసారి బాగా పక్క
ఇంకా ఏదో కేవ్స్ అని విన్నాను ఉండవి కేవ్స్ అక్కడే వెళ్దామా అది చాలా ఫేమస్
కవ్స్ స అవి ఇలా ఉంటాయి మరి ఇప్పుడు
అంటే రాక్స్ ని కట్ చేసి అలా ఉంటాయ అన్నమాట కేవ్స్ న్షింట్ హిస్టరీ ఉంది దానికి చాలా పీస్ఫుల్ గా ఉంటుందని విన్నాం
అబ్బా నా అక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ ఫొటోస్ ఏమో అనిపిస్తుంది పక్కా
అవును నువ్వు రీల్స్ కూడా షూట్ చేసుకోవచ్చు
ఆహా కంటెంట్ రెడి అయిపోయింది అయితే
మరి లంచ్ ఎక్కడ
లోకల్ రెస్టారెంట్స్ ట్రై చేయ్యొచ్చా మరి
ఆ బనాల లీఫ్ లో మీల్స్ ఉంటాయని విన్నాను అవి ట్రై చేద్దాం
ఎస్ పప్పు సాంబార్ ఫ్రై ఫుల్ ఆంధ్ర మీల్స్ తోటలీ
హ్మ్ స్పైసీగా ఉంటుంది రెడీగా ఉండి మరి
నేను రెడీ వాటర్ బాటిల్ ఎక్కువ తీసుకుంటా
నైస్ ఐడియా
ట్రావెల్ టైమ్ ఎంత పడుతుంది అప్రాక్సిమేట్ మన మన ప్లేస్ నుంచి డెస్టినేషన్ కి
త్రీ టూ ఫోర్ అవర్స్ లో రీచ్ అయిపోతాం
ఓకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కదా ఇంకా
అవును ఫైవ్ ఆర్ సిక్స్ కి అలా స్టార్ట్ అవుతే ట్రాఫిక్ ఉండదు సో ఎర్లీగా వెళ్ళిపోవచ్చు
నేను అప్పుడే అల్లారం కూడా పెట్టేశా
త్రీడేస్ ముందే అల్లారం సెట్ చేసావా
అంతేగా మరి
అవును లేట్ అయితే టెంపుల్ క్యూ లో వెయిట్ చేయాలి చాలా టైం పట్టిద్ది
అవ్వను
రిటర్న్ టైమ్ కూడా ప్లాన్ చేయాలి కదా మళ్ళీ
ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మద్యలో స్టార్ట్ అయితే నైన్ కి ఇంటికి రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నా నేను
ఎప్పుడైనా బస్సెస్ ఉంటాయి కాబట్టి అది నో ప్రాబ్లం
షాపింగ్ కోసం కొంచెం టైం పెడదామా మరి
అహా ఖచ్చితంగా అది లేకుండా ఎలా టెంపుల్ దగ్గర బ్యాంగిల్స్ కొనాలనిపిస్తుంది చూద్దాం
నాకు కూడా మ్యాచింగ్ ఆక్సరీస్ కొనుక్కుందాం ఇంకా ఏమైనా ఉన్నా కూడా కొనుక్కుందాం డ్రస్సెస్ శారీస్ మనేమన్నా ఉన్నా కొనుకుందాం మంచిగా
బడ్జెట్ ఎంత తీసుకెళ్దాం మరి
అరౌండ్ టూ టు త్రీ కే లో మేనేజ్ చేసేద్దాం అయిపోద్ది ఏముంది
ఓకే ఓకే
సేఫ్టీ కోసం మనం పవర్ బ్యాంక్ అంటే ఛార్జ్ కోసం కానీ కొంచెం ఎక్కువ క్యాష్ తీసుకెళ్ ల్దం ఆధార్ కార్డ్ అన్ని కొంచెం సేఫ్ కోసం తీసుకోని వెళ్దాం
ఒక స్మాల్ బ్యాగ్ ప్యాక్ లో ప్యాక్ చేసుకొని వచ్చేసెయి
వెదర్ ఎట్లుంటుంది ఈ టైమ్ లో మరి అక్కడ
ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా మండుతుంది సో సన్ స్క్రీన్ మర్చిపోవద్దు
అస్సలు మర్చిపోవద్దు సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యాప్ కూడా తీసుకుంట నేను ఇంకా
లో హైడ్రేషన్ ఇంపార్టెంట్
హాహహ హెల్త్ టిప్స్ కూడా ఇస్తున్నావు కదా
కేర్ కదా మరి మామూలుగా ఉండదు
ఆ
ఈ ట్రిప్ మనకి ఫుల్ రిలాక్సేషన్ ఉంటుంది
అవును రా రొటీన్ నుండి బ్రేక్ కావాలి అసలు ఫుల్ల్
హుం సరే మరి ట్రిప్ అయ్యాక ఫొటోస్ షేర్ చేసుకుందాం
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా నేను
సరే క్యాప్షన్ రెడీగా పెట్టుకో మరి
ఇంకేముంటుంది మనకి రొటీన్గా టెంపుల్ వైబ్స్ అండ్ ట్రావెల్ డైరీస్ మీతో ఏమన్న థాట్స్ ఉంటే నాకు తర్వాత చెప్పు వి కెన్ మానేజ్
నువ్వు చెప్పిందే బాగుంది
అంతే అంటవా
అంతే ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తా అన్నారా మరి నీతో ఒకసారి అడుగు కనుక్కో మరి
విల్ ఆస్క్ నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ ని అడిగి కనుక్కో ఎందుకంటే ఇద్దరమే అయితే బాగోదు కదా సో
ఓకే ఎంత టైం అవుతుంది మనం మాట్లాడబట్టి
ఆ ఇట్స్ ఆక్చువలీ ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్
ఓకే
సో అలా అవుతది అన్నమాట మన ట్రిప్ మనం చాలాసేపు చాలా కొనుక్కుందాం అక్కడ
ఇది నీ ఫస్ట్ ట్రిప్ ఆ అక్కడికి ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళావా
ఆ ఇదే మన ఫస్ట్ ట్రిప్ అందుకే వెరీ సో మచ్ వెరీ సో మచ్ సో మచ్ ఎక్సైట్మెంట్ యాక్చువల్లీ
ఓకే ఓకే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని రా బెస్ట్
ఆ చెప్తా ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్దాం ఇద్దర్నో ఎవరినో ఒకరిని
ఇన్ కేస్ ఎవరు రాకపోయినా మన ఇద్దరం వెళ్దాం ఓకేనా
అంతే పర్ఫెక్ట్ వి కెన్ వైబ్ టుగెదర్
ఎస్
వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వెయిట్ చేయలేక పోతున్నా నేనస్సలు
తుందంటారా
వస్తుంది అడుగుతే వస్తది
ఓకే
అండ్ దేర్ ఇజ్ మోర్ టైమ్ కదా అందుకే వస్తది
మీరేదో ట్రిప్ ప్లాన్ చేసారు కదా అది ఏమైంది వెళ్లారా
లేదు అది ఇంకా మా ఫ్రెండ్ క్లారిటిగా లేదు అందుకే
అవునా సరే అయితే నాకు వేరే కాల్ వస్తుంది బాయ్
ఓకే ఓకే డన్